హలో
హలో
ఆ హాయ్ బాగున్నారా?
హా బాగున్నా. మీరు బాగున్నారా?
అసలు వద్దు ఆ బాగున్నాము. త్వరగా స్నేహితా
అ
ఏం లేదు. మీరేం చేస్తున్నారు?
అదంటే ఖాళీ
తిన్నారా మరి?
హా తిన్నాం. మీరు తిన్నారా?
ఆ మేము కూడా ఇందాకే తిన్నాం.
ఏం కర్రీ చేసారు.
మరి ఈ రోజు. మనం బెండకాయ బెండకాయ కర్రీ ఎగ్
మిక్సింగా
మీరు? ఛీ మిక్సింగ్ అట్లా చేసుకోము సపరేట్ సపరేట్ అంటే మాడాడీ కి బెండకాయ తినడు అన్నట్టు అందుకే మాడాడికి ఇట్లా సపరేట్ ఓ ఎగ్ కర్రీ చేేసింది.
అవునా, మేము టమోటో చేసి
ఓన్లీ టమాటానా? టమాటా పచ్చడియా?
ఓన్లీ టమాటో, నిన్న టమాటో పచ్చడి.
ఆహా ఆహా! టమాటా లో ఎగ్ వేసుకోలేదా మరి?
ఎగ్స్ తేమను
టమాటో ఎగ్ మీరు తింటారా నార్మల్గా ఎగ్స్?
హా తింటాం.
ఆహా! వస్తున్నాయా మీ సైడ్ వర్షాలు.
ఆ వస్తున్నాయి. మీ సైడ్ వస్తున్నాయా?
ఆ అవును, ఇగ జూన్ వరకు బానే ఎండలు కొట్టినాయి ఇక జులై వచ్చింది కదా ఇక డే మొత్తం మబ్బే ఉంటుంది. ఇక ఎప్పుడు వర్షం వస్తాదో తెలవదు.
ఇక వర్షాకాలం మప్పుడు వర్షం రాకుంంటే ఏమయితాది లే
ఇక డైలీ కొట్టదు గానీ అప్పుడప్పుడు ఇగ వస్తాది బయటికి ఎక్కడికి వెళ్లినా ఇక గొడుగు కంపల్సరీ తీసుకొని పోవాలి ఇగ. ఇప్పుడు వస్తాదో చెప్ప లేం కాబట్టి.
అవునవును
దానికి టైం అంటూ ఏమి ఉండదు.
అది దాని కాలమే అది దాని ఇష్ట కొడతాది అదే చలికాలం అయితే ఎప్పుడు చలి పెడతాఉంది. ఎండా కాలం అయితే ఎప్పుడు
అదే చలికాలం, ఎండాకాలము. ఎప్పుడూ ఎండ కొడుతాది నాన్ స్టాప్గానే ఒక వర్షాకాలంలోనే ఇగ ఇక అట్లా వస్తే ఎవ్వరు ఉండలేరు ఊరికే వర్షం వస్తే
బయటికి వెళ్ళాలన్నా, ఏదన్నా పనులు చేసుకోవాలన్నా
ఆ ఏదైనా అర్జెంట్ పని ఉన్నా, ఉన్నా కూడా మనం వెళ్ళలేము.
మ్ అర్జెంట్ వెళ్తాం అనుకోగాని బాగా వస్తే మాత్రం భయ అవుతాది.
మ్ హు హూ కష్ట కష్టం అవుతాది బాగా
మ్ ఈ సీజన్ లో అసలు రైతులు అయితే చాలా సంతోషిస్తారు.
అవును వాళ్ళకి ఇదే కదా పంటలు పండేది కాలం
ఆ విత్తనాలు వేస్తారు ఇప్పుడు ఇక నాగల్ తో దున్ని ట్రాక్టర్ తో దున్ని పంటల మొత్తం విత్తనాలు అవన్నీ వేస్తారు. కానీ బాగా వర్షాలు పడితేనే వాళ్లకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మ కదా
ఇప్పుడు నష్టం వస్తాది. అతివృష్టి అంటారు కదా అంటే రావాలి కానీ బాగా రావద్దు ఆ
అది బాగా పంటలు పండుతాయి చూడు పంట చేతికి వస్తాది అంట చూడు అప్పుడు రావద్దు.
ఆహా మరి ఇప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇప్పుడు మొలకలు పెట్టినా కూడా బాగా వస్తే కొట్టుకోని పోవా ఇట్టా అతివృష్టి లెక్క
ఆ ఫుల్ వస్తే ఇప్పుడే కదా పెట్టేది వాళ్ళు ఇంకా మొలకెత్తలే కావచ్చు.
అంటే ఇక ఇప్పుడే దున్నడం అవన్నీ అయిపోయి విత్తనాలు ఇగ వేస్తా ఉంటారు.
వారి ఎక్కువ వేస్తారు.
మ్ ఇంకయు కొన్ని కూరగాయలు వేసుకుంటారు వేసుకునేటోళ్ళు టమాటోలు, మిర్చి
వంకాయలు బీరకాయలు
అట్లా వాళ్ళకి బాగా పండి మంచిగా రాస్తే ఇట్లా మనకు కూరగాయల రేట్లు తక్కువ ఉంటాయి
అవును
ఇ ఏద మొత్తం వాళ్ళ చేతికి పంట రాలేదనుకో ఇగ ఫుల్ కూరగాయల రేట్లు ఎక్కువ ఉంటాయి ఇగ కొనలేమిగ మనం అప్పుడు
ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ లో ఈ జూన్ జూలై మంత్ లో ఆ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంత్ మొన్నటి వరకు ఎండ కాలం ఉండే కదా అంటే బోరు ఉన్న పండించుండ్రు గానీ అంత ఉండ కదా కొన్ని రోజు తర్వాత అన్ అందరికి పండుతాయి కాబట్టి తక్కువ రేట్స్ అయితాయి అప్పుడు టెన్ రూపీస్ కె కేజీ ఉంటది టొమాటో ఇప్పుడు థర్టీ ఫార్టీ ఉంటది ఆ
ఇగ అందరుకి పండుతాయి కదా
ఇప్పుడే పడుతాయి వర్షం అయితే ఇప్పుడు కవితన్ని వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పడుతాయి
అంటే ఇన్ని రోజులు బోర్లు వేసుకోని అంటే వాళ్ళ వా తోటి పెంచిన వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు అంటున్నారు హ్మ్ అవును
వీల్ళ అయితే ఎట్లా చేస్తారు అయ్యరు కదా ఇప్పుడే విత్తనాలు వేస్తే పండేసరికి కొంచెం టైం పడుతది
హ్మ్ అవునప్పటికి చలికాలం వచ్చేస్తది అప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి
నా టేస్ట్ కూడా ఉంటాయి కూరగాయలు
అవును అప్పుడు చలికాలంలో మంచితినబుద్దాయితది అన్ని వెజిటేబుల్స్ మంచి ఉంటాయి అప్పుడు టేస్ట్
అవును టేస్ట్ వస్త్ స్తయ్ ఎండకాలం అయితే అస్సలు తినబుద్ది కాదు
ఎండాకాలంలో అమ్మో కూరగాయలే తినలేం అస్సలు ఏం తినలేము ఒక పప్ పప్పు ఉండాలి ఒక పచ్చడి ఉండాలి అంతే
కెమికల్స్ అందిపిస్తారు కాబట్టి ఆయన తినబుద్ది కాదు అంత
అవును ఎండాకాలం లో అసలు అ పోనే పోవు అసలు వెజిటేబుల్స్ అది తెచ్చకున్నా కూడా అంత ఫ్రెష్ ఉండయి ముదురు ముదురే ఉంటాయి అంత పండవు కదా అంత వేడిగా అయిన కూడా తినబుద్దిగాదవి
ఇగ అవునండి
మీరేమైనా చెట్లు పెట్టిన్నా మరి ఇప్పుడు ఇక వర్షకాలం స్టార్ట్ అయింది కదా మీకు ఉన్నదా ప్లేసు
మాకు ప్లేస్ లేదు కాని ఇట్లా బాల్కనీలో ఇట్లా కుండీలల్లో పెట్టాలి
హ్మ్
అదే ట్రై చేస్తున్నా ఇంకా పెట్టలేదండి ఇంకా మొక్కలు తీసుకురావాలి కొన్ని కొన్ని
ఆహా మీకు ఇట్లా పెంచడం ఇష్టమా మరి ఇట్లా వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ
అవునండి చాలా ఇష్టం కానీ ఆ ఫ్రూట్స్ అదే ఎలాంటి టేబుల్స్ పెడదాం అంటే కోతులు భయం ఉందండి బాగా మా సైడ్
అవును మా సైడ్ కూడా ఫుల్ కోతులు వస్తాయి రోజు తలుపులు వేసుకొని ఉండు అవి ఎప్పుడు లో అప్పటికి వస్తాయా అని మేమైతే
మేం కూడా అంతే అండి డోర్లు వేసుకు ఉండుడే అవి లేనప్పుడు మాత్రమే బయటికి వెళ్ళడం చూసుకుంటా చూసుకుంటా లేకుంటే వాళ్ళతో భయం అందుకే పూల మొక్కలు నాటితే అనుకుంటున్నా అండి ఎందుకంటే పూల మొక్కలు అయితే ఏం కాదు కదా
అవును పూల మొక్కలని అయితే ఏం చెయ్యవు వాటిని అంటే చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది ఇక వాటినేపూలు పూస్తే కూడా మంచిగా అనిపిస్తంది మనకు కూడ
హ్మ్మ్ అ టమాటోలు మిర్చి అవన్నీ లేదా ఏద్దాంఅనుకున్నా గాని అయ మరీ పండవు ఆ కోతులు దక్కనయ్యవు
ఆ కోతులు రాకుండా కూడా జస్ట్ మన ఇంటి మనం అప్పుడప్పుడు వేసుకున్నా కూడా మంచిగా ఉంటంది అంటే సమయానికి ఏదో ఎండి అనుకో ఒక రెండు మిరపకాయలు రెండు టొమాటోలో వెళ్ళినా కూడా అట్లా మంచి ఉంటది
హ్మ్మ్ కొత్తిమీర మెంతి కూడా వేసుకోవచ్చు మనం డైలీ డైలీ
ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా పండించుకో అంటే ఎక్కువ కూరలల్లో వేసుకోవడానికి బాగుంటుంది
హ్మ్మ్ మీరేమైనా వేస్తారా అండి
మేము కూడా అంత మాకు ప్లేస్ ఉండదు మాకు చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్న మొక్కలు అంటే ఫ్లవర్స్య పెడతాం ఇక కొత్తిమీర మెంతి అట్లాంటివి ఏస్తాం ఇక అప్పుడప్పుడు మాకు ఒక జామకాయ చెట్టు అ ఉన్నయితే ఆ కోతులు వచ్చ రోజ తింటాయి మేమ తినడం లేదు ఏం లేదు అవ్వే మొత్తం వచ్చి తింటాయి
మీరు తినారమరి ఎప్పుడన్నా
మేము ఇక తెంపుకుందాం అనుకుంటాం అంటే అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా ద్వారగ ఉన్నాయి కదా అట్లనే సరే తర్వాతన్న తర్వాత తెంపుకుందాం అని పెట్టుకుంటే ఆ కోతిఎప్పుడు వస్తాయో మొత్తం ఉన్నాయి మొత్తం తినేస్తున్నాయి రోజు అదే
హ్మ్మ్ ఇంకేం చెట్లు ఉన్నాయండి ఇంకేం చెట్లు ఉన్నాయి
ఇస్అమ్మ ఇంకా కరివేపాకు ఉన్నది మా ఇంటి పక్కన మొత్తం మా దగ్గరకే ఉంటది ఇక అప్పుడప్పుడు మేము కోసి వేస్తాం కూరలలో
కరివేపాకు చట్నీ కరివేపాకు పొడి కరివేపాకు రైస్ సంథింగ్ సంథింగ్ చేసుకుంటా కదండి మీకు వస్తా ఏమన్నా కర్రీస్రాల్లో వేసుకు తింటాం
అదే కర్రీస్రాల్లో చట్నీలల్లో వేస్తే అందరు తీసి పడేస్తారు కదా మీరు తింటారా అంటున్నా
ఆహా మిక్సీ పడతాం కదా తినేస్తాం పైన పడతా అటె కొంచం క్రిస్పీగా ఉంటే తింటాం మా వాళ్లు అయితే ఇట్లా మల ఆకడాతే ఇట్లా ఎట్లా ఆకులుగా ఉంటే తిను అవునా
ఆ అదే ఇప్పుడు మనం చట్నీలో ఇప్పుడు ఇడ్లీ దోశగా అవి పల్లీ చట్నీగా చేేసుకున్నాంక తాలింపు వేసుకుంటాం
ఆ అట్లా బాగుండ తింటా అట్లా ఆ తింటాం తింటాం బావుంటాది టేస్ట్ బావుంటాది
ఆ ఇప్పుడు మన నేనయ్యే అప్పుడు అప్పుడు తింటాయి ఇప్పుడు ఈ మధ్య ఇదే హెయిర్ బాగా ఊడిపోతుంది అంతా వైట్ హెయివస్తుంది చిన్న పిల్లలలకు కూడా ఏక్ మరి ఏం చేద్దాం ఇకా అవును ఇంట్లా పీకుతే ఇంకే ఎక్కువ వస్తాయి అట కాని నేను అసలు ఏం చేయలేదు వాటిని అట్లానే విడిసినఇంకా వస్తున్నాయి
నేనయితే పీకేసిన అండి కానీ నాకు రాలే మరి
నేను పీకితే మళ్ళా ఎన్ని వస్తాయా అని చెప్పేసి పీకకుంటే ఇంకా వచ్చినాయి నాకు
అది కవర్ పెట్టుకోనుండా మరి ఇక అయితే
ఆ
ఏమేమో గోరింటాకు, అలోవేరా మెంతులు ఏమేమో పెట్టుకుంటారు కదండి.
ఆ అవన్నీ చేసి తెచ్చిఆయిల్లోచేసి పెట్టుకుంటున్నాం అండి అయినా కూడా బాగా ఊడుతాంది ఇట్లా గడ్డి గడ్డి అయి ఉన్ని జుట్టు అంతా రాగి రాగి అయితాంది.
నావి అయితేమొత్తం ఊడిపోతుంది అసలు ఏం చేయాలో అర్థమయితాలేదు.
అదే కదా మొత్తం ఓడిపోతుంది. ఇవి వచ్చి
అ ఏం చేస్తాను దాన్ని రెమెడీస్ ఉన్నాయ మీ దగ్గర హలో హలో అ